హలో
హలో
హా హలో
హలో మీరు సినిమాలు బాగా చూస్తారా
అవును చూస్తాను మీరు
ఆ చాలా మంచిగా చూస్తాను చాలా ఇష్టం నాకు సినిమాలంటే
అంటే మీరు తెలుగు సినిమాలే చూస్తారా లేదంటే బాలీవుడ్ అలా వేరే వేరే గుడ్ చూస్తారా
తెలుగు ఒక్కటే చూస్తాను వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులో డబ్బైయి మంచి ఉందంటే చూస్తాను లేదంటే వేరే లాంగ్వేజ్ చూడను
మరి మీ ఫేవరెట్ మేము నేను అంటే అన్నీ చూస్తాను అంటే అది బాగుంది అంటే సబ్ టైటిల్స్ పెట్టుకొనిైనా చూస్తాను అంటే వేరే వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తే చూడు
ఓ హాలీవుడ్ బాలీవుడ్ ఇవి కూడా చూస్ తరా
ఆ బాగుందంటే ఏదైనా చూస్తా నేను మరి మీ ఫేవరెట్ అలా ఏమైన్నా ఉన్నాయా పటిపులరగా మూవి ఆ మూవి
మూవీ అయితే ఇది విత్ లవ్ అని ఒకటి రీసెంట్ గా వచ్చింది కదా ఒక మూ
అవునా
అది చాలా ఇష్టం ఎన్నిసార్లుైనా చూడాలి అనిపిస్తంది ఆ సినిమా ఉండా మంచిగా ఉంది
గానే ఆ రోజు ఇచ్చింది
అవును ఆ హీరో క్యారెక్టర్ అవ్వచ్చు హీరోయిన్ అవ్ చు స్కూల్ డేస్ లో వాళ్ళ ది వాళ్ళకి మెమోరీస్ లాగా ఏం చేసిన ఆ హీరో తనతోనే ఉ
అవును అక్కడా అబ్బాయి లవ్ స్టోరీ అమ్మాయి లవ్ స్టోరీ రెండు బా చూపించినారు అనుకుంటా ఆ మూవీల
అవును ఆపోజిట్ లో డిఫెరెంట్ డిఫెరెంట్ గా చూపించినారు బాంది
ఆవ్ నా ఆమ్ మీ ఫేవరెట్టూ మీరు అలా ఉంటారు కదా అందరికి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొ ఫేవరెట్
నా ఫేవరెట్ అల్లుఅర్జున్ ఫరెవర్ ఫేవరెట్ ఇంక ఎవరు ఉండరు కూడా మీకి మీ ఫేవరెట్ హీరో
నాకు శామ్ అల్లార్జునే
మీ ఫేవరెట్ మూవీ అల్లుఅర్జున్ది ఏది ఇష్టం మీకు ఎక్కువ
అంటే అదే అదే మీకు అప్పుడే చెప్దాం అనుకున్న ఫేవరెట్ అంటూ ఒకటేం లేదు ఆల్ అల్లు అర్జున్ మూవీస్ అదే అన్ని అల్లర్జున్వి ఇష్టమే
అవునా లేదు నాకు పర్టికులర్గా ఒక్క సినిమా ఇష్టం రేసు గుర్రం చాలా ఇష్
అవునామరి అవునది రీ రిలీజ్ చేస్తారంట కదా బర్తడే కి
అవును వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను రీ రిలీజ్ కి
ఆ మరి మీరు ఒకరే ఎళ్తారా లేదంటే ఎవరితో అన్నా మీ ఫ్రెండ్స్ గానీ సిబ్లింగ్స్ కజిన్స్ వాళ్లతో వెళ్త తార
వెళ్ళాలనుకుంటున్నాను సిబ్లింగ్స్ ఎస్ కజిన్స్ అందరితో ఎల్త కలసి వెళ్ళాలని కుంటున్నాను
అవునా
అందులో అతని క్యారెక్ తన్ బావుండాల్ గదా కామన్ అంటే చైల్డిష్గా వాళ్ళందరితో గొడవ పడ్డా ఉన్నట్టు మీక్ హ్మ్ చాల ఆ మీరు అలానే ఉంతారా వాళ్ళలాగే ఆహా అంటే అన్నేస్సరి అతన్ని స్వాగ్ కావచ్చు స్టైలిష్ కావచ్చు అతనుకున్న హా ఆర్మీ వల్ల కావచ్చు
ఆ
ఆ ఇప్పుడు మరీ కొత్త సినిమాలు తీస్తున్నారు తమిళ్ ఇండస్ట్రీలో ఆ
మరి అంటే అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినాడు కదా అంటే ఎక్కువ కలెక్ట్ చేస్ తన్ మూవీ అతన్ది అంటే మీకేమన్పిస్తుంది కొద్ది అంటే మీ ఫేవరెట్ హీరో కదా
చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది అతను ఏమి తెలిసినా ఫస్ట్ నా ఫ్యాన్స్ అంకితం అని చెప్పడం ఆ మాట అసలు చాలు ఫ్యాన్స్ మొత్తానికి
అంటే అల్లు అర్జున్ చాలా డౌన్ టూ అ అనమాట
ఆ చాలా మంచిగా ఉంటారు అందరితోని ఎప్పుడు అని మాట్లాడడం కావ అందరితో కలిసిపోవడం కావచ్చు ఏదొచ్చినా ఫస్ట్ ఫ్యాన్స్ కి అంకితం నా ఫ్యాన్స్ అని ఉంటారు ఇంకా అంతకంటే ఏం కావాలి ఫ్యాన్స్ కి
అంటే మీరు ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా లేదంటే ఏ మూవీ వల్ల అన్నా అల్లు అర్జున్ కి ఇలా షిఫ్ట్ అయ్యారా
లేదు ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్ మధ్యలో ఏ హీరో రాలేదు ఏ హీరో వెళ్ళలేదు ఓన్లీ అల్లు అర్జున్
అవునా
మీరు షిఫ్ట్ అయ్యారా అలా ఏమైనా
నేను అంటే నాకు ఫస్ట్ అంటే చిన్నప్పుడు అప్పుడు రామ్ చరణ్ అంటే ఇష్టము అది మగధీర సినిమా ఒకటి వచ్చింది కదా
ఓ మగధీరను చూసే రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోయారా
ఆ అంటే అప్పటి నుంచి అప్పుడు నుంచి రామ్ చరణ్ అంటే ఇష్టం మరి ఎందుకో తెలిదు దు జులై మూవీ చూసినప్పటి నుంచి నేను అప్పటి నుంచి ప్రతి సినిమాకి అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా
అవున
ఆ
మరి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎందుకు అన్నట్టు
హీరోయిన్ ఉన్నారు అంటే నాకైతే పూజహెగ్డే ఇష్టం
ఊ
అంటే యాక్టింగ్ గురించి పక్కన పెడితే ఆమె చూడ్డానికి బాగుంటుంది నాకంటే నాకు నచ్చిన క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి కొద్దిగా
ఓకే యాక్టింగ్ లేదని మీరు ఒప్పుకుంటున్నారు
లేదనేం లేదు యాక్టింగ్ ఓకే ఓకే అంటే మరి అం త సమంత కాజల్ లాగా చేయలేదు ఆ బాగుంటది చాలా అరే మీ ఫెవరెట్ హీరోయిన్
నా ఫేవరెట్ ఇద్దరు ఉన్నారు ఒకరు అనుపమా పరమేశ్వరన్ ఇంకొకరు సాయిపల్లవి
అంటే ఫేవరెట్ అంటే ఎవరికైనా ఒకటే ఉంటారు కదా
అలా అయితే అనుపమా పరమేశ్వరానే ఇష్టం శతమానంబవతి చూసి తనే అన్నీ
ఆహా
ఊ చాలా మంచిగుంటారు రింగుల రింగుల్ జుట్టేసుకొని క్యూట్ గా
ఆ అవునా
అందుకే చాలా ఇష్టం ఈ మధ్య వచ్చిన సినిమా కూడా తనది చాలా బాగుంది
ఏది
ఈ మధ్య తన మూవీ ఒకటి వచ్చింది అది కూడా చాలా బాగుంది లాక్ డౌన్ మూవీ అని అది బేస్ట్ ఆన్ రియల్ స్టోరీ పన తి సారి గదా
అవును నేను కూడా ఆ మూవీ చూసిన రీసెంట్ గానే
ఉహు
ఆ
కే మన్పిచ్చింది సిన్మా జూసి
బాగున్నా ఆ బాగుందం అంటే నేను మాక్సిమం ఇ ఇలాంటి మూవీస్ ఇష్టపడుతుంది ఆ అది థ్రిల్లర్ క్రైమ్ అలాం దయ్యం
ఓకే ఇది కూడా కొంచెం సస్పెన్స్ లాగే ఉంది అ లాస్ట్ లో ఏమవుతది తన ఏమయితది అన్నట్టు
టే ఎప్పుడు టెన్షన్ ఏ ఆమెకి ఎ అంటే ఆమె చేకో కుండా ఒక తప్పు జరిగిపోయింది అలా అక్కడ కవర్ చేసుకుంటూ కవర్ చేసుకుం డో బాగుంది మూవీ మాత్రం
అవును మరి రీసెంట్గా ఏదైనా మూవీస్కి వెళ్ళారా పేరు
లేదు దూరంధర్ మూవీకి వెళ్దాం అనుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం వెళ్దామని
ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న నను వెళ్ళాలనుకుంటున్నాను బాగుంద అన్నారు చాలా మంది మూవీని
ఉ బాగుందడి
ఉమ్ మరి ఇంకా టాలీవుడ్ లో మీకు ఏ హీరో అంటే కొంచెం మంచిగా చేస్తాడు కామెడీ వైజ్ కానీ ఇట్టర్ క్యారెక్టర్ వైజ్ గాని కి సెట్ అవుతారని అనిపించింద మీకి
ఆ లేవన్ థర్టీ హలో
హలో
ఆచెప్పండి
ఇంకా కొంచెం మంచి యాక్టింగ్ చేస్తారు హీరో ఇలా మంచిగా ఉంటారు మీకు ఏ హీరోన్ అయినా చూస్తే అనిపిస్తుంది
వు అంటే యాక్టింగ్ గురించి మాట్లాడితే ఎన్టీఆర్
ఎందుకాల అల్లజున్ మంచిగా చేయరా
అంటే మీరు అడిగినారు కదా సెకండ్ అంటే మీకు అల్లు అర్జున్ కాకుండా ఏంకెవరన్నా అంటే నాకు సెకండ్ ఎన్టీఆర్ అంటే ఫస్ట్ అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్ అన్నట్టు చెప్పా
అవుట్ సైడ్ లో ఎవరు ఇష్టం మీకు లైక్ ఎన్టీఆర్ రామ్ చరణ్
డ్యాన్స్ అంటే అ పడుతున్నాయి కదా
అ కొంతమందికి ఒక వేరు ఒపీనియన్ వేరే ఉంటది కదా తనకంటే తిను ఇంకా మంచిగా చేస్తారని
టింగ్ అయినా ఏదైనా కానీ అల్లు అర్జునే ఫస్ట్ తర్వాత వీళ్ళు మరి ఎన్టీఆర్ రామ్ చరణ్ వాళ్ళు
ఎందుకు ఫేవరెట్ హీరో అనా మీ ఫేవరెట్ అని అన్నిటి ఇగా అల్లు అర్జున్ ఫస్ట్ వస్తారా
అన్నీ ఉంటేనే కదా ఫేవరెట్ అయితారు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైనా చెయ్యగలడు యాక్టింగ్ అయినా చేస్తాడు బాగా ఎవరితో అయినా కంపేర్ చేసుకుంటే డ్యాన్స్ చేస్తాడు అన్న చేస్తాడు కాబట్టి అల్లు అర్జున్ ఫస్ట్
తర్వాత మిగతా హీరోస్ అందరు వస్తారనమాట
ఆ అలా
ఉమ్మ్
అంటే మీరు అంటే ఈ ఇది ఏంటి మీరు అంటే ఏ మూవీస్ కోసం అన్నా ఈ అంటే వెయిట్ చేస్తున్నారా నాకు ఈ మూవీ ఇప్పుడే రిలీజ్ కావాలా అన్నాటు చాలా టైం పడతా నార్మల్గా
ఒఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ మూవీ ఒకటి షూట్ జరుగుతుంది కదా మే ట్వంటీ టూ. దానికోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తు ఇంకొకటి ప. ప్రొడ్యూసర్ నానిన కోసం మ్యూజిక్ కోసం వైట్ చేస్తున్నాం. ఉమ్ అంటే బా. ట్యూన్ స్కోర్ అవొచ్చు సాంగ్స్ అవొచ్చు.
ఆ మరి మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇష్టం మీకు.
ఉహు. తమన్ అన్న
తమన.
ఉ తమానంటె ఇష్ట. టమ్ మీకు.
మాకు అలా ఫేవరెట్ అంటే. ఆ కొత్త పిల్లడు వచ్చినాడు కదా. ఇప్పుడు ఏ ఆ. ఫ్యూచర్ స్టార్ అవుతాడు అనుకుంటున్నావా
ఇగ మ్యూజిక్ కి ఇత్తార మేడం
ఆ.
చాలా మంచివి ఇస్తారు. ఇప్పుడు తను ఒక మూవీ కూడా తీస్తున్నాడుగా
ఇంకా ఎంటాంటే మ్యూజిక్ వల్లే అన్నీ చెప్పచ్చు.
అవును ఇప్పుడు మూవీ కూడా తీస్తున్నారు కద తాను ఒకటి. సాయి అభ్యంకర్ హీరోగా. ఒక మూవీ తీస్తున్నారు కదా.
మ్మ్ నాక్ తెలిదండి అది.
తీస్తున్నారు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఒక సాంగ్ వచ్చింది అది ఇంకా తెలుగులో రాలేదు. తమిళ్లో.
అవునా.
మ్మ్ మరి నెక్స్ట్ ఏయో ట్వంటీ టూ కి మ్యూజిక్ ఇస్తారు ఒక హోప్స్ పెట్టుకొని ఉండాలి
అవున్ మరి ఏప్రిల్ ఎయిత్ అ. అప్డేట్ వస్తుందంట కదా దాని గురించి మీరు ఏమన్నా
ఎక్సైటింగ్ గా ఉన్నాను మంచిగా ఉండాలి ట్విట్టర్ మొత్తం పగిలి పోవాలన్నటు
కొంటున్నారు
టైటిల్ రివిల్ చేస్తారా అనిపిస్తుంది లేదా క్యారెక్టర్ లో ఒక లుక్ ఇస్తారా పోస్టర్ ఏమైనా ప్పు రిలీజ్ చేస్తారా అనిపిస్తుంది
హ
టైటిల్ ఆ అనౌన్స్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్
అవును మరి అంటే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తాది అనుకుంటున్నారు బడ్జెట్గా ఇది కలెక్షన్
ఎంత అని చెప్పలే కాని ఉన్నారు కార్డ్స్ కంటే అన్నిటికంటే పైనే వస్తాందిని అయితే ఎక్సైపెక్ట్ చేస్తున్నా నేను
అంత పుష్ పుష్పా రిటన్దే ఏ కాదంటారా
పక్క అవుతాది
సరే అండి
హ సరే బాయ్ బాయ్